హలో హలో
హలో
ఎలా ఉన్నారు
ఆ హలో
హలో
ఆ గుడ్ ఆఫ్టర్నూన్ అండి బాగున్నారా
గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా
ఆ బాగున్న మీరు
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదండి కాలి కాలేజ్కి ఎళ్ళాలి అనుకుంటున్నాం ఇంకా కుదరట్లేదు
అవునా ఏం చేస్తున్నారు మరి రోజు
రోజు ఏం లే ఖాళీ చదువుకోవాలి అనుకుంటున్నాం కానీ, చదువుకోవడం అయితే చదువుకోవడం తప్ప, అన్ని మిగతా వా యాక్టివిటీస్ అనే చేస్తున్నాం
అలా అడిగతవద ఎలా అండి మరి
మారాలండి ఇప్పుడైనా
అట్ కాల ఆ కాలాన్ని గడపకండి
చదువు మీ ఇ కొ
అ ఏంటండి హలో హలో
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి నేను కూడా టీవీ చూస్తూ ఉంటున్నా
ఆ ఇంట్లో వాళ్ళ అందరు బాగున్నారా
బాగున్నా తిన్నారా బజ
మీకు మాది మా అక్క ఎగ్ ఫ్రై చేసింది ఈరోజు
అవునా
ఆ మీకు బెండకాయ ఫ్రై ఎలా చేయలోవచ్చు అంటే బె బెండకాయ వెల్లుల్లి కారంమ అని
ఆ వచ్చండి ఈ మధ్య బాగా రీల్స్ లో వస్తుంది
ఆ అది చాలా బాగుంటుంది నాకు తినాలని ఉంది మా అక్కవి చెప్తా మీరు చెప్పేది ఆమె చేసి నాకు పెడతుంది
ఆ బెండకాయతో టేస్ చేసినా బాగుంటదండి దహీ బెండకాయ ఇకాే చేస్తారు
అవునండి చాలా బాగుండండి వంకాయతో కూడా దాహీ సో ఎస్
ఆ అవునండి అండి అది కూడా చేస్తు ఇప్పుడు తవా వంకాయ కూడా ఎక్కువ ఫేమస్ అయి్యంది
అవునండి అలాగే మీరు యూట్యూబ్ ఛానల్ల్లో ఇది చూస్తారా ప్రసన్నది
ఏ ప్రసన్న అండి
ఆ ప్రసన్న జాటుో తం సంథింగ్ ఉంటదా మది
ఆమె ఘోరం ఫేమస్ అయితే అండి అట్లా పెట్టడం తోటే కతం వన్ మిలియన్ టూ మిలియన్ వ్యూస్ పోతాయి
ఆ ఆమెనే చేసింది అనమాట ఈ వంకాయది దహి వంకాయ అని నేను చూసా చేసుకోవాలని ఆశ ఉంటుంది కానీ ఎలా ఉంటుదో టేస్ట్ అని భయంమవ
బాగుంటది నేను ఒకసారి ట్రై చేశాను
అవునా మీరు ఎలా చే చూశార కొంచెం చెప్తారా
ఆ వంకాయల్ని ఫస్ట్ ఇట్లా కట్ చేసుకోవాలి స్లైసెస్ గా
మ్
మంచి వ కుక్కర్లో కొంచెం ఉప్పు వేసి వంకాయలని స్లైసెస్ కట్ చేసుకొని ఒక ప్లేట్ లో కా కరముప్పు పసుపు అల్లం వెల్లుల్లి పెరుగు అన్ని కలిసిన మసాలా అన్నసి మిక్స్ చేసుకోవాలి
అవునా అండి
మిక్స్ చేసుకున్నాక వంకాయలకి ఇది అప్లై చేయాలి
ఓ అప్లై చేసి ఫ్రై చేయడమేనా ఇగ
హ్మ్ డైరెక్ట్ కొంచెం ఆయిల్ ఏసేసి ఆయిల్ లా వంకాయకి పెట్టినంత అక్కడ పెట్టేసి ఏసేసి మిగిలిన పేస్ట్ ఏమైనా ఉంటే అందులోనే వేసేస్తే అయిపోద్ది. అది కొంచం ఉడికి ఆయిల్ అంత పైకి వచ్చేలాగ ఆ వచ్చినప్పుడు బంద్ చేసుకొని వడ్డించుకొని తింత్ అయి పోదండి
ఇంతే సింపులా అండి మీరు చెప్పాక మేము ట్రై చేస్తామండి
ఆ చాలా సింపుల్ దానికేమ అంత లేదులేండి
ఆ అలాగే మా స్నేహి స్నేహితురాలు ఒక అమ్మాయి ఉండింది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి చి డుగాయ కుడుములని ఒక్కడి చెప్తాండి చిక్కుడుగాయ కుడుములని చేశారట వాళ్ళ ఇంటి దగ్గర ఆ అమ్మాయి ఎలా తింటదంటే ఆమెకు ఎంత ఇష్టం అంటే అందులో నూనె పోసుకొని తింటరట నాకు కొత్తగా ఫస్ట్ టైం నేను వినడం అది ఆ అమ్మాయి ఎలా తింటదో అని షాక్ అయ్యా ఒకసారి నాకు తీసుకొచ్చింది అవునా నాకు చెప్తారా ఎలా చేసారో
ఆ ఫస్ట్ చిక్కుడు కాయలుని అవునా
హ్మ్
మంచి ఆలోచనే మీకు
హ్మ్ చెప్పండి
చిక్కుడుకాయలున్ని మిరపకాయలు ఉంటాయి గా అండి ఇట్ని రెండిటిని ఉడుకబెట్ కోవాలి కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకున్నంక అందులో అందులోనే బియ్యప్పిండి ఉంటదిగా జల్లెడ పట్టుకొని ఆ పిండిని అందులో వేసుకోవాలి
అవునా
ఆ మొత్తం వేసుకొని మంచిగా కలిపేసి కొంచెం వాటర్ అప్లా వేసుకుంటా పిండి మంచి కలుపుకుంటూ ఆ రౌండ్ షేప్ అన్నా లేకపోతే రోల్స్ షేప్ ఉంటా చూడండి
అవునా
అలా చేసుకొని ఇడ్లీ కుక్కర్ లో పెట్టుకుంటే అంటే ఆవిరికి అ ఉడుకుతాయి అన్నట్టు అందులో ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు గి అయినా పెట్టుకోవచ్చు అండి గీ పెట్టుకొని ఇంత కొంతయి
చేసుకుని మా స్నేహితురాలకి పెట్టాలి అలాగే మా స్నేహితురాలు పూరి మటన్ చికెన్ ఇవి కూడా తింటది అలాగే తనకి చాలా ఇష్టమైంది జున్ను ఈసారి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను జున్న నేను ఇంటి దగ్గర నుండి
ఇష్టం లేని వాళ్ళు అసలు ఉండరండి ఎంత బాగుంటారు అసలు చాలా బాగుంటంది మీకు ఇష్టం లేదా ఆయం డి
నాకు ఇష్టమ అండి కానీ అంతలో మా స్నేహితురాళ్ళు చెప్పే విధానం ఉంటుందండి ప్రతి ఒక్కరికి నోలు నీళ్లు రావాలి అలా చెప్తుంది మా స్నేహితురాలు ఇ
అ
కి ఇష్ట ఇష్టమైంది ఏదైనా మైంది ఏదైనా ఇది ఇద్దరులకి నోడ్లో నీళ్ళ వచ్చేలా చెప్తున్నామే
అవునా
అవునండి అలాగే తను నాకా నాకు చికెన్ ఇష్టం
అవునా చికెన్ అది కామన్ లేండి ప్రతి ఒక్కరికి
ఇంకా వెరైటీస్ అంటూ మా సైడ్ అంటే మా మమ్మీ ఆ ఫిష్ ఫిష్ ఫ్రై చేస్తుది చాలా బాగా చేస్తుంది
అవునా ఫిష్ ఫ్రై నాకు కూడా ఇష్టమ అండి బాగుంటది
అ ఫిష్
హలో
ముళ్ళు ఉంటేనే కదండి చేప అనేది
కానీ చేప అంటే ముళ్ళు లేని చేప కూడా ఉంటంది కదాండి కొన్ని
ఆ ఆ అపోలో ఫిష్ ఉంటారు
అప్పులో ఫిష్ కాకున్నా నార్మల్ మన దాంట్లో రవ్వలు రవ్వతో
ఆ నాకు తెలీదండి నాకు కొన్ని చెప్పలు తెలుసు మీకు తెలుస్ నాకు చేపల నేమ్స్ చెప్పండి ఒకసారి
నాకొటి తెలుసు అండి రబులు
నాకు నాకు ఒక నాకు బంగ్ ఆ కుర్రమీను తెలుసు మ సొర చాప తెలుసు మళ్ళీ బంగారు తీగా అంటారు హ్మ్
తిగా చాపందా
ఆ ఉంటది అంటే దాంట్లో ఎగ్స్ వస్తాయ అన్నమాట దాని లోపల
హ్మ్మ్
ఎగ్స్ ని ఫ్రై చేసుకొని తింటారు కదా
ఆ దాని ఏమంటారు అంటే శన
ఆ శనా అంటారా అవునవును ఏనా అదే బంగర్ తెగరంటారు ఆ చేపని
అవునా
అవునండి నాకు హ్మ్
ఎలో వస్తందాని విన్నాను
అదే బంగారు తి తీగలోనే ఎక్కువ ఎల్తది అంటారు
అవునా కొంతమంది మటి కూడా తింటారండి ఫ్రై జేసుకొని
ఆ ఫ్రై చేసుకోని తింటరు ఫ్రై జేసుకునేది ఏంటి ఇంక కర్రీలో ఇస్తారా అది
అంటే కొంతమంది పడేస్తారు కదా కొంతమంది ఏమో ఫ్రై జేసుకొని నార్మల్ గా అంటే తింటారు కర్రీ అంటే అన్నం మిక్స్ చేసుకోకుండా స్నాక్స్ లాగా
ఆ అవునండి తింటారు మీరు ఈ ఛానల్ చూస్తారా చరిస్ తాక్షి అని పెరుగు పచ్చడి ఆంటీ అని
ఆహ ఆ ఆంటీ నిన్న గాని ఆ చాప ని చూడలేదండి వాళ్ళైతే ఎప్పుడు తిండి వీడియోల్లో పెడతారా అంది అసలు అ విడిచట్టే వల్ల వ్యూస్ ఎక్కువ
అవునండి వాళ్ళతోనే లాభం వాళ్ళకి ఎక్కువ యు వ్యూస్ తో ఉ ఆమె ఈ చైనా తోడి చేస్తది ఎగ్ ఆ ఫిష్ లో కర్రీలో ఎసేసి వండుతది అన్ మాట చూన్నీకి ఎలానో ఉంటుంది కానీ వాళ్ళు బాందని చెప్తారు ఆ మీ
ఆ ఇగ వాళ్ళ ప వాళ్ళకి ఎట్లున్న గాని బాగుందని జెప్తే మనం చూస్తమని చెప్పి వాళ్ళు అట్లనే చెప్పుకుంట్రు
అవునండి లేకపోతే వ్యూస్ రావు కదా
ఉ
ఇలా ఇంక మీకేమన్న యుట్యూబ్ ఛానల్స్ తెల్సా
ఆ నేను గూడా చూస్తానండి సాయి ప్రసన్న వి జూస్తా ఈ పెరుగు పచ్చడి ఆంటీ అప్పుడప్ ఇప్పుడు వొస్తే చూస్త శ్రావణి కిచెన్ ఎక్కువ జూస్ త్తా అండి నేను ఏం వంటకం చేయాలనుకున్న వీస్ మై ఫుడ్ అని
ఉ ఓకే ఇంకా
ఇంకా అమ్మ చేతి వంట ఇవి బాగా చూస్త ఇంకోటి సంగీత సుధా గా జేస్తదండి బిర్యానీ చాలా బాగా జేస్తది అసలు మొన్న వంకాయ జేసింది
ఈ సారి నేను చూస్తా సంగీత షు సుజాత
సంగీతా సుధాకర్
షుధాకర్ ఓక్ ఈ ఛానల్ నేను చూస్త
బిర్యానీ రైస్ అయితే మస్తుంటదండి, అమేది పొడి పొడిగా మనకు అసలు అట్ల రాను గుడ రాదు.
అవున మంచిగ ట్రై రెండు మూడు సార్ల చేస్తే వస్తంటది ఒకసారి
ఆ కని మనకి అంత అంటే వాటరు అది అంత కరెక్ట్ తెల్వది తను మంచిగా చూసుకుంటది
ఓకే తను క్వాంటిటీ తెల్సుకొని చద అన్నమాట
ఉ ఇగ తన అలవాటు కదా మళ్ళీ కరెక్ట్ ఎప్పుడు కాని తంది మిస్టేక్ కాలేదు యూట్యూబ్ వీడియోస్ ల
అవున అండి
ఇప్పుడైతే హలీం హలీం ప్రతి ఒక్కరు చేస్తుండ్రు
ఆ హలీం అవును హలీం కూడా చేసింది అనుకుంట ఒకామె రి
ఉ తిను కూడ చేసింది
ఆ ఈమెకి బట్టల షాప్ పెట్టింద కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిందాండి ఈమె ఓకే ఓకే నాకు తెలుసండి ఈమె అ నాకు తెలుసు ఈమె చూస్తా నేను కూడా చూస్తా మ్ మ్ చూస్తా కానీ యూట్యూబ్ ఛానల్ మర్చిపో అనమాట
అవునా
మ్
అదే ఆమె మంచినే చేసి పెడతాది అన్ని, వాళ్ళ హస్బెండ్ అడిగి ఇప్పుడు మొత్తం ఇక స్టోర్ లో బిజీ ఉండి
అవునా అమ్మె తింటుంటే ఆ అమె తింటుంటే మన కూడా తినాల అనిపిస్తుంది వాళ్ళకి ఇద్దరు బాబులు ఉంటారు వాళ్ళకి తినిపిస్తుంది మ్ అవునండి చూస్తాను నేను కూడా వాళ్ళ అలవే
అవునా
అవునండి
మ్
ఇంకా పూరీతో పూరీలు మటన్ బాగుంటుంది కదా అండి
అవును కొంతమంది ఇప్పుడు టిఫిన్స్ కూడా పెడుతున్నారండి పూరి విత్ నాటుకోడి పూరి విత్ తాలకాయి కర్రీ పూరి విత్ మటన్
బ్రేక్ఫాస్ట్ లో కూడా నాన్ వెజ్ యాడ్ చేస్త ఆ ఏంటండి
మ్ మీరు తిన్నార ఎప్పుడైనా ఈ కాంబినేషన్
ఆ తిన్నానండి పండగలు వచ్చినప్పుడల్లా మా అమ్మ ఇలానే చేస్తుంది
అవునువును న్యూ ఇయర్ వేస్తే చాలు మటన్ పూరి
హ్మ్ ఓకే అండి మరి
హ్మ్ సరే అండి మరి
హ్మ్ బై